హలో హాయ్ అండి బాగున్నారా
బాగున్నాండి మీరు బాగున్నారా ఏంటండి పండుగ పనులు స్టార్ట్ అయినట్టు
అవునండి అవును నేను క్లీనింగ్ అనేది చేసి
చేయట్లేదు
నిజమేండి మొత్తం మొత్తం క్లీనింగ్ అనేది జరుగుతా ఉంటది. కాబట్టి నే పిల్లల ఆ మొత్తం చదురుకోవడం. అవి జరగడం అన్ని జరిగినయి అండి. పిండి వంటలు కూడా స్టార్ట్ చే చేస్తా అండి ఇవాళ ఇప్పుడు
పెయింటింగ్ అయిపోయిందా అండి ఇంటికి
అడి అయిపోయిందండి మనకి దసరా అనేది చాలా పెద్దగా పండగ అండి ఖచ్చితంగా నైంటినైన్ పండుగ అనేది అండి
అవునన్ ఒక దసరానే కాదు. ఇప్పుడు వన్ మంత్ కు ఒక పండగ వస్తూనే ఉంది. మనం ఏ పండుగ అయినా మన సాంప్రదాయకరంగా, మనం పండగని జరుపుకోవాలండి.
అవునండి నిజమే అండి ఇ తొమ్మిద్ ఈ దుర్గ దేవి చాలానే సార్ట్ అనే నవరాత్రులు జరుగుతా ఉంటది. కాండి ఒక రోజు ఒక విశిష్టతను బట్టి అమ్మవారిని మనం కొలుస్తా ఉంటామండి. అందుకనే నేను కూడా పూజ పూజా సామాన్లు అవన్నీ తీసుకొని రావాలండి రెడీ ఆ నీళ్లు పెయింటింగ్స్ క్లీనింగ్ అంతా అన్ని జరిగి అవునండి అందుకనే దాని తర్వాత దాని తర్వా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వల్లో పిల్లలందరికి, పిల్లలకు కూడా తెలియాలని చెప్పేసి, మనము ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కూడా, మన పిల్లల నా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మాకు తెలియాలనే, అన్ని క్లీనింగ్ చెపియ్యడమైన పిల్లకి తెలియాలి. అని చెప్పేసి ప్రతి ఒక్క ట్ర గురించి తెలియాలి ప్లస్ ఇంకో అంటే ప్రతి ఒక్క పంండగల గురించి తెలియాలి అని చెప్పేసి చేస్తున్నామండి మొన్న రీసెంట్ గా ఉగాది ఇప్పుడు కూడా ఉగాది పచ్చడి చేసానండి తొమ్మిది రకాల మన చెడు రుచులు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కటి ఒక్కొక్క రుచికి ఒక్కొక్క లైఫ్ కి మనకు సంబంధం ఉంటది కాబట్టి తీపి కారము ఉప్పు పసుపు అంటే మ అన్ని రకాలమైనంటేనే మన లైఫ్ కూడా మంచిగా ఉంటుందని ఆలోచన చేసి పిల్లలకి అది నేర్పిస్తున్నామ అండి మీరు
అండి మేము ఇంకా వంటట చెయాలి
అవునాండి
పిని వాటర్లు ఇంకా స్టార్ట్ చేయలేదండి అంటే మేము అండి మేము గల్లీ వాళ్ళకి అందరూ పంచుతామండి మేము ఒక టెన్ కేజీస్ అట్లా చేయిస్తాము వేరే బయట వేరే వాళ్ళ దగ్గర
ఆ
కాబట్టి ప్రతిసారి మా మమ్మీ వాళ్ళయితే పండగ ఇప్పుడు ప బేకరీలో వాళ్ళని పిలిపించి పస్తారు మా మమ్మీ
అవునాండి ఇంకా మన ఇ ఇట్లో నే నేనే చేస్తానుండి మనమే అంటే మా సార్ పోయిన సరే అందరి వేరే వాళ్ళని స చెపి వచ్చేయండి కానీ వేరే వాళ్ళు అ అ టేస్టిగా మాస ఇడైతే షగా చేయలేదని చెప్పేసి నేనే చేస్తున్నాండి
అ అదేలేండి మనం మనం మనం చేసినంత వంట వాళ్ళు చేయలేరు కానీ అంట అంటే, మేము ఆ పండగకి అందకి పంచుతాము అందుకే మా పిల్లలుయిటండి హోలీ బాగా ఎంజాయ్ చేస్తారండి అసలు వన్ వీక్ ముందు నుంచే స్టార్ట్ చేస్తారు
అవునండి మా పల్ల మా పిల్లలు కూడా అంతే, వాళ్ళు హోలీ అనేది బాగా ఇష్టపడతారండి, ఇంట్రెస్టింగ్ గా వాళ్
అవునండి మీరు చెప్పిన కరెక్ట్ మన క్లీనింగ్ కి మనకి మనకు కష్టమేది కానీ పిల్లలకి కలర్ పో, కలర్తో ఆడుకోవడము ఎగ్స్ కొట్టడము టమాటోస్ ఆడు పోవడము అట్లా వాళ్ళు చాలా సరదాగా ఉంటదండి
అవునండి అందుకనే పిల్లలకి తెలియాలనే ఉద్దేశంతోనే, వాళ్ళకి ఒక వన్ వీక్ కాకముందు హోలీ రాకముందు ఒక వన్ వీక్ ముందే డాడీ కలర్స్ కావాలి మమ్మీ మమ్మల్ని ఇది హోలీ ఆళ్కునినప్పుడు డిస్ చెదు మమ్మీ అని చెప్పేసి పిల్లల్ మా వారికి కలర్స్ కి ఒక ఫైవ్ హండ్రెడ్ ఖర్చు అయితండి, పిల్లలు అంతా గాన ఆడతారు, మనకి ఎట్లాగో అవసరం అనేది ప్రతి ఒక్క ట్రెడిషన్ తెలియ ఉద్దేశంతోని పిల్లలు ఖచ్చితంగా నైన్టీ నైన్ అన్ని తెలుసుకోవాల
ఇంకొటి అండి మా పిల్లలండి వినాయక చవితికి బాగా చేస్తారండి, నవరాత్రులు నా తొమ్మిది రోజులు బాగా చేస్తారండి వినాయక చవితి రోజు డైలీ పొద్దున్నే మడికట్టుకొని పొద్దున్నే రోజు ఒక ప్రసాదం లాగా వండి స్వామివారికి పూజలు చేస్తా ఉంటారు కదండి ఇంకా డై ఈవినింగే అయితే చాలు డీజే లు డి జేలండి డ్యాన్సే డ్యాన్సు ఇంకా వినాయక చవితి అప్పుడైతే ఈ వీది అంటే లాస్ట్ నిమజ్జనం రోజు జని చాలా చాలా బావుం టదనమాట చాలా బాగుంది నిమజ్జనం రోజు పులిహోరలిస్తారండి అందరికి చాలా పిల్లలు ఇంట్లో పులిహోర కన్నా అట్లా టెంపుల్ పులిహోరకి ఎందుకో అండి చాలా ఇంట్రెస్ట్ గా చూపిస్తారు పిల్లలు వాళ్ళకి మమ్మీ మమ్ అది మమ్మీ అట్లా చెయ్ మమ్మి ఇట్లా చెయ్ అని చెప్తా ఉంటండి షాపింగ్ అయ్ టే మీది సంక్రాంతి షాపింగ్ కావ్వలేదు రండి
ఆ సంక్రాంతి షాపింగ్ ఇంకా కాలేదండి ఇంకా
చారా నిన్న నిన్న భోగిమంటలేసాయండి మీ సైడు మేమండి నైట్ ట్వ్ నైట్ టు ఇంక నైట్ టువల్వ్ నుంచి స్టార్ట్ చేసినామండి ఈ మాల్ తెల్లారి సంక్రాంతి స్టార్టయి వర వన్ అవర్ నాన్ స్టాప్ గా కాల్ భోగి మంటలు పెట్టామండి ఇహ హరిదాసులు రావడం ము భోగి మంటలే ఉం మూడు రోజులు మా దగ్గ ముగ్గు పోటీలు కూడా పెడతారండి సంక్రాంతికి
డి మామూలుగా ముగ్గుపోటీలని పెడ్ పెడతారండి ప్రతి ఒక్క అక్కడ కొంచెం ట్రెడిషన్ వల్ల అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్
అదే అండి కో కోడి పందాలు కూడా జరుగుతాయంట గదా మిస్
అవును అవునండి అందుకనే వేరే కంట్రీస్ నుంచి వచ్చే అయినా కానే కొంచెం మన ఇండియా ఇండియా అనేది ట్రెడిషన్ కి అన్నిటికీ మూలం ఉంటది కండి ప్రతి ఒక్క కట్రికి అందుకని దానివల్ల ప్రత్ ఈ ఒక్క వేరే కంట్రీస్ వాలు కూడ వచ్చి మన సాంప్రదాయల్ని
అవునండి ఇప్పుడు కోడి పందాలు అనే కాదండి కొత్త అల్లుల్ని ఇంటికి పిలవడము పండగ ఇప్పుడు స్వీట్స్ గానీ హరిదాసులు ఇంటికి వచ్చి చెప్తా స్టోరీలు చెప్తా ఉంటారు ఒక నాటకంలాగా ప్రదర్శన కూడా చేస్తారండి మా దగ్గర ఇగ కొత్త అల్లులకీ కొత్త కొత్తల్లుళ్ళకి ఇప్పుడు అంటే ఇగ తొలి పంట అనేది ఉంటది కదండి ఆ తొలి పంట వా తొలి పంట ప పెట్టి దాని చుట్టూ అంటే తొలి అన్నం లాగా వండేసి అట్లా చేస్తారండి చాలా బాగా చేస్తారు ముగ్గులలో గొబ్బెమ్మలు గుడా పెడతారు
హుమ్
చాలా బాగా చేస్తరండి మా సైడు
అవునండి మా ఇంటి దగ్గర కూడా మస్త్ ఏస్తము మేము అనేది ప్రతి ఒక్క పండకిని ప్రతి ఒక్కటి మనం చేస్తా ఉంటాము దసరా ఒకటి దీపావళి ఒకటి మా ఊళ్ళో అయ్ అతే దీపావళి పడుగలు అయితే ఒకటి వన్ మంత్ నుంచి డాడీ బాంబులు డాడీ బాంబులు అంతా తయారవుతారండి మనకి ఫెస్టివల్ మనకి
టూ కలిపి థౌజండు
అవునండి పిల్లలకి అది అనేది హార్మ్ఫుల్ అనేది తెలిదండి కానీ ఆ దాని వ వచ్చే సౌండ్ అయి దాని వల్ల వచ్చే లైట్ అయిన అలాంటివన్ని పిల్లలకి చాలా ఇష్టం అవుతుందండి మన క్లీన్ చేకోలేక కష్టం గానీ
ఇ మాసయి కూడా బ ఈ సై మా సైడ్ కూడాండి బాగా పండగలు అన్నీ బాగా చేస్తారండి ఇప్పుడు న్యూ ఇయర్ దగ్గర నుంచి ఇప్పుడు క్రిస్మస్ కాగానీ న్యూ ఇయర్ కానీ మాకు వెంట వెంటనే వస్తాయి కదండి ఇంకా మా చుట్ట చుట్టాలు ఒకళ్ళు ఉన్నారు చర్చికి బాగా వెళ్తారండి
అవునా అండి
సెమీ క్రిస్మస్ వన్ మంత్ ముందు నుంచే స్టార్ట్ స్టార్ట్ అవుతుందింటే అండి ఇప్పుడు క్రిస్మస్ కి శాంట క్లాస్ లాగా రెడీ కావడము క్రిస్మస్ తాత లాగా తయారవడము క్రిస్మస్ ట్రీ లాగా పెట్టడం చర్చ్ చిన్న డిక్రోడ్ చేయడం అట్లా చేస్తే
యు హూ అవునా అండి అయితే మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఉన్నారు కాని అండి నేను మన హిందూ సంప్రదయ ఉదయంలో ఉంటాంగండి దాని వల్ల కూడా అంటే మా ఫ్రెండ్స్ మామూలుగా మాట్లాడుతూ ఉంటారు ముస్లిమ్స్, ముస్లిం పండగ అయినప్పుడు ముస్లిమ్స్ పిలుస్తా ఉంటారు క్రిస్టియన్ అన్నప్పుడు క్రిస్టియన్స్ కూడా పిలుస్తా ఉంటారండి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక రంజాన్ ఫార్టీ డేస్ ఫంక్షన్ అది ఫాస్టింగ్స్ అని చెప్పేసి, మామూలు డిఫెంట్ ఫె అవునండి అవునాం అందుకనే పిల్లల అ అవి అంటే నార్మల్ గా మనం చెప్తాం అండి మనం హిందూ కల్చర్ బట్టి మనం మనం చేసే పండుగలు మనం చేస్తాం. కాని అన్ని కల్చర్స్ కూడా తెలియాలని, రిలీజియన్స్ గురించి కూడా తెలియాలని చెప్పేసి పిల్లల మనం చెప్పాలండి
అవునండి అవును, ఇంకోటండి చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ చాలా బాగుంటాయంట కదండి చార్మినార్, మదీన బ్యాంగిల్స్ సో జ్యువెలరీ చాలా బాగుంటుందింటే కద, మా పిల్లలండి షా ఇప్పుడు పండగ ఏమో కానీ డ్రెస్ మా పాప ముందే జ్యువెలరీ సెట్ చేసుకొని పెట్టుకుంటుందిండి జ్యువెలరీ ఒకటి చెప్పులు ఒకటి ముందే సెట్ చేసుకొని పెట్టుకుంటుంది పాప అదే కావాలి మమ్మీ జ్యువెలరీస్ డ్రెస్సుకి సెట్ అవ్వాలి మ్యాచింగ్ అంటుంది
అవునండి పిల్లలకి చిన్న పిల్లలకి ఏం తెలియదు కదా అది మ్యాచింగ్ ఉంటేనే బాగుంటది మమ్మీ లేపోతే అడ్రస్ చేసుకునిం మమ్మీ అని చెప్పేసి కూడా డిస్కషన్ చేస్తా ఉంటారు పిల్లలు తెలియక
ఆ అదే అండి పిల్లలకి పండగ అంటే అండి మనం ఒక్కళ్ళనేే కాకుండా ఒక నలుగురు ఐదు నాలుగైదు కుటుంబాలు కలిసి చేసుకుంటే ఆ పంండగ వైబే డిఫరెంట్ అండి చాలా డిఫరెంట్ ఆనందంగా ఉంటుంది మా సిబ్లింగ్స్ ఉన్నడి అందరం కలిసి చేసుకుంటాం అప్పుడు ఫెస్టివలు
అవునండి నేను కూడా మ అత్తయ వాళ్ళ ఇంటికె వెళ్తాను పంండగలప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి ెళ్తారు మా హస్బెండ్ వాళ్ళ మా హస్బెండ్ క ఒక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు అక్కలు ఉన్నారు దాని వల్ల కూడా మనకి ఏమి లే కాని చిన్న చిన్న పండుగలు అనా కాని పెద్ద పండగ వాతావరణం అయిపోయింది అందరు జాయింట్ గా వర్క్ చేసుకొని జాయింట్ గా పిండి వంటలు చేసుకొని జాయింట్ గా వంటలన్నిీ ప్రిపేర్ చేసుక హ్యాపీగా ఒక దగ్గర కూర్చొని తన్న వల్ల కూడా ఒక ఫెస్టివల్ లాగా అనిపిస్తుందిండి మనకి
అవునండి అవును మీరన్న హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు బతుకమ్మ కూడా అండి బతుకమ్మ కూడా మా సైడ్ బాగా చేస్తారండి కలర్ కలర్ ఫ్లవర్స్ త డెకరేట్ చేయడము ఇప్పుడు మధ్యలో బతుకమ్మని అంటే అందరు రెడీ చేసిన బతుకమ్మలు ఉంట అంతే కదండి బతుకమ్మ పువ్వులు వా పూలు అన్ని అంటే అంటే రకరకాల పూలు పెట్టి అట్లా బ బతుకమ్మలు తయారు చేసి వాటి చుట్టూ డ్యాన్సులు వేస్తా ఉంటండి బతుకమ్మను మధ్యలో పెట్టి ఓకే అడి బాయ్ అండి